అది
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారండి
మేమాఊరికే ఉన్నాం తింటున్నాం
ఏం తింటున్నారు
స్నాక్స్
మేము మీతో కాల్ మాట్ పెడుతున్నామండి
కాలేజ్ అంతా బాగుందా
ఆ బాగుందండి మీ కాలేజ్ ఎలా ఉంది
బాగుంది
కాలేజీ గురించి చెప్పండి
ఆ కాలేజ్ ట్రైనింగ్ జరుగుతా ఉంది ప్లేస్మెంట్ ట్రైనింగ్
ఆ క్లాసులు క్లాసులికి పోలేదా అండి అయితే
ఆహా లేదు ఈ ట్రైనింగ్ అయ్యేవరకు లేదు ఇంక ఎంబడైడ్ సిస్టమ్ అయి ఓటీటి ట్రైనింగ్ అనేసి ఫిఫ్టీన్ డేస్ జరిగింది అది దాని కీ ఇంకా త్రీ ఫైవ్ పే జేసాము ఏదో అలా చెప్పారు మ్మ్ నెక్స్ట్ ఇయర్ ఇంగ్ ప్లేస్మెంట్స్ పెడతాం కదా సో ప్రిపేర్ చేస్ తున్నారు అట్ల
ఆ మీ కాలేజీ లో ఫెస్టివ్స్ ఏం జరగలేదా అండి
ఆ ఉంది ఈ మంత్ లో ఫెస్ట్
ఎప్పుడుందండి
ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు ఉంది
ఆ
మరి మీ కాలేజ్ లో మీకేం ట్రైనింగ్ జరగలేదా
మాకు ఈ ఫైవ్ డేస్ వర్క్ షాప్ జరుగుతాందండి ఈ ఈ వీక్.
అవునా ఏం బ చెప్పు
ఎమ్డే సిస్టమ్స్ దాని ఆ వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మా కాలేజ్ లో ఫైవ్ డేస్ వర్క్ షాప్ చేస్తానని చెప్తన్నరు, ఇంకా మళ్ళీ వర్క్షాప్ అయిపోయాక సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ బానే చెప్తున్నారండి. ఆ అవును. అన్నీ కిట్లన్నీ ఆ కాంపోనెంట్ ట్స్ అన్ని తీసుకొనొచ్చీ మన చేత్ పిస్తన్నారు
ఆ అలా అయితే ఒకె బాగుంటుంది. ఎక్స్పీరియన్స్గా అన్నీ. కొంచం బా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్టింగా ఉం అది
అవును. మీరూ ఎంబడెడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా రా ఐటి సైడ్ ఎల్దా, కోర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, ఐటి సైడ్ ఎల్ వెళ్దాం అనుకుంటున్నార.
ఎంబడేడ్ స్ సైడే. హ్మ్
మేమూ అంతేలెండి.
హ్మ్ అంతే
ఊ ఇప్పుడూ ఐటీ సైడూ వెళ్ళినా కూడా మనకి జాబూ గ్యారంటీ ఉందని చెప్పలేము.
ఆ అదే ఉమ్ ఎప్పుడు ఉంటదో తెలిదు, ఎప్పుడు ఊడే ఊడిపోతదో తెలీదు.
దాన్ నాలేడ్జ్ పెంచుకొనీ
ఆ అదే ట్రైనింగ్స్ వర్ ర్క్ షాప్స్ అన్నీ బాగా అటెండ్ అయితే. హ్యాండ్స్ అన్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తదీ. హ్మ్ టెక్నికల్ స్కిల్స్ మంచిగా ఉండాల్ సబ్జెక్ట్స్ అన్ని బాగున్నాయ ఈ సెమ్లో.
బానే ఉన్నాయండి చెప్తానారు ఫ్యాకల్టీస్ ఏమో. హ్మ్ రోజ్ జూ. క్లాసులు ఇనాలంటే బోర్ కొట్టేస్తుంది మళ్ళీ. పొద్దున మార్నింగ్ నుంచీ ఈవినింగ్ వరకూ విని వింటూనే ఉండాలం టే ఎట్లా అండి. బ్రేక్ కూడా ఇవ్వరు అసలు.
అలానే ఉంది. సరే ఏం చేద్దాము అంటే మైండ్ ప్రిప్ రిఫ్రెష్మెంట్ కోసం అట్లా, ఇంకా ఇప్పుడు ఎట్లా ఉగాది వస్తది కదా. కొంచెం అలాగే లీవు తీస్ కొనీ ఏదైనా ట్రిప్పు కెళ్దాము.
ఆ మాకు ఓకే అండి.
కేరళ అక్కడంతా. బాగుంటది ప్లేసెస్ చూడ్డానికి. బెంగళూరు అయినా ఓకే నాకు తిరుమల కూడా. ఈ టెంపుల్స్ బాగా అన్ని. తినవచ్చు బెంగుళూరు కూడా మంచి. ఇగా ప్లేసెస్ తిరగవచ్చు.
ఉ అవును.
అదే ఏం చేద్దామంటే ఏదో ఒకటి డిసైడ్ అవుదాము. గ్రూప్ లో పోలింగ్ పెడదాము. ఫ్రెండ్స్ గ్రూప్ లో దేనికి ఎక్కువ హైయేస్ట్ వస్తే ఆ ప్లేస్ చూస్ చేస్త. కొని పోదాం.
హమ్ మా కాలేజీలో ఇండస్ట్రియల్ విజిట్ అని చెప్పినారండి. మార్చ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లే అని చెప్పినారు. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు ఇచ్చినారు మళ్లీ. ఇంకొకటి వచ్చేసి తిరుపతి ఇచ్చినారు. మమ్మల్ని చూస్ చేసుకోమన్నారు. మళ్లీ దానికి ఏమో డబ్బులు మేమే కట్. రా. అది చెప్పినారు. ఇప్పుడు మార్చు ఎంత సెకండ్ వీక్ అయ్ పోనండి అప్పుడే. అయినా అప్పుడే ఏం పట్టించ్చ్. పోవటం లేదు.
హ్మ్
మీకు ఏం ఇండస్ట్రియల్ విసిట్స్ ఏం. ప్లాన్ చేయలేదా అండి.
ఊహ ప్లాన్స్ వేసారు. బెంగుళూరు కెల్దమని. ఫిక్స్ అయ్యాం.
ఆ.
ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు బెంగళూరు అని ప్లేస్ ఫిక్స్ చేసారు. ఉమ్మ్ వెళ్ళాలి ఈ మంత్ ఎండింగ్ లో అలా ఉండొచ్చు
ఉమ్
అది ఒక మినీ టూర్ లాగా ఉంటది ఫ్రెండ్స్ తో ఇంక అక్కడ ఇండస్ట్రీ అంత చూడొచ్చు అదే అవును ఉగాదికి రా మా ఇంటికి వెళ్. దమ్.
రీల్ చేసి పెడతారా అండి ఈ ఉగాదికి. వస్తే నేను మీ ఇంటికి.
మామూలుగా. పొద్దున లేచి స్నానం చేస్. స్తాము ముగ్గులు వేస్తాము నెక్స్ట్ంకా ఇ ఉగాది పచ్చడి చేస్తారు అంటే సిక్స్ ఆరు ఆరు ర కాలతో చేస్తారు కదా కారం
అవును ఆ
ఆరు రకాలు వేసి
ఉమ్
చేస్తాము మరి పొలాల్లోకి వెళ్ళి అక్కడ బాగా తిని కజిన్స్ అందరుూ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు
వాస్థమ అండీ అయితే మీతో టైమ్ స్పెండ్ చేయడానికి వస్త ఇస్తం
ఆ ఇంకాళగే గుల్ళని చూపిస్తాను కొండ మీద ఒక గుడి ఉంది అక్కడికి పోదాము
ఉమ్ ఓకే అండి డ్రెస్ అయితే కొనలేదా మీరు ఉగాది కి
ఇంకా లేదు తీసుకోవాలి సండే అలా ఎలీ
ఆ
ఉమ్ ఇంకా మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరు ఇం కా వాతావరణం అంతా బాగుంటది కదా ప్రశాంతంగా
ఆ
అట్లా కొబ్బరి చెట్లకి పోయి కొ కొబ్బరికాలు పికొని తాగి అలా బాగా ఎంజాయ్ చేద్దాం
డి అయితే కష్టంగా వస్తాను మీస్ అవ్వకుండా
ఆ
మీరు మళ్ళీ నేను మీ ఇంటిక్ ఈ ఉగాదికి వస్తారు మీరు మా ఇంటికి దీ పోవాలి కని మా సిడ్ దీపావళి బాగా చేస్తారు
అ
ఉమ్ మూడు రోజులు చేస్తానండి దీపావళి పండాగ
ఆ
జ్యోతులు ఒక రోజు జ్యోతుల అంట నెక్స్ట్ డే ఉ పిండి వంటలు డ్యాన్సు లోజ్ డీజే సాంగ్ నైతా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మాతో
ఆ
ఆ మళ్ళీ పొలానికి మా పొలం బాగుంటుంది కొండలుంటాయి మా సైడ్
ఉ
వ్యూ చాలా బాగుంటుంది మా ఊరి వ్యూ పొలాన్ పొలం సైడ్ పోతే ఒక కొండ ఉంటుంది పెద్ద కొండ బాగుంటాయి బాగు ఫోటోస్ దిగచ్చు
ఉ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి
ఆ ఏం చేస్తున్నారండి
ఉ ఎం చేస్తాం చదువుకున్ టున్న
ఆ మీకు ట్రైనింగ్ ఎంబల్ ఇస్తా సిస్టమ్స్ జరిగినాయి అంటున్నారు కదా ఎలా జరిగిందండి ట్రైనింగ్
ఆ ఆడినో గురించి స్పి థర్టీ టూ ఇంగా రేపు యాస్బెరీ పై చెప్ తమన్నారు ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తున్నారు అంటే ఎలా అన్ అంటే ఇప్పుడు అంటే బయట అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా
అవును
ప్రాబ్లము అనేది దిల్ మనం థింక్ చేసి దానికి ఆ దానికి ఎలా సొల్యూష్. నివ్వగలము
ఆ
అది అంతా పీలు చేయాలా బాగా జరుగుతా ఉంది
ఉ అంతే అంట అండి
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి అండి ఇంకా లేదండి తినాలె. వీపీజీ లో ఫుడ్డు బాంటుందాండి.
బాండదు ఇంక అలానే తినాలంతే ఇంక
మా పీజి కుడా అంతే అండి.
ఉమ్
అసలు తినబుద్దె కాదు.
అంతే తప్పదు. ఇంక నేన్ చిన్నప్పట్ నుండి హాస్ చలా ఇంక హాస్టల్ ఫుడ్డు ఫుడ్డు.
అయ్యో చినబ్బుడ్ నుంచి హాస్. ట్లంటే మీకలవాటైపోయింటాది.
ఏమలవాటైపోయ్ంటుంది స్కూల్ లెవెల్లో అ. త పప్పు పప్పు కాలేజ్. లెవెల్లో అంతా సాంబార్ సాంబార్. ఇంగ ఇప్పుడు అవే ఇంటి ఫ్ ఫుడ్డున్ చాలా మిస్సైపోతున్నా.
ఇంటిక్ పోతే బాగ్ చేస్కొన్ తినాలా.
ఇంకా ఎలాగో ఉగాది పండక్కి ఇంటికెళ్తాం కదండి. అప్పుడు బాగా తినేసి వచ్చేయ్యాలి. ఎంతైనా పీజీ ఫిడ్డి పీజీ ఫుడ్డె హాస్టల్ ఫుడ్ హాస్టల్ ఫుడ్డె.
ఆ
టి ఫుడ్డు. క అ
ఉమ్. ఇంకా అందురూ బాన్నారా మీ ఫ్రెండ్స్.
ఆ అందరు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు మీ సైడ్ అంతా ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు
ఉమ్ ఉమ్
సరే మరి ట్రిప్పు ప్లాన్ చేద్దామేదొకటి రేపటికంతా డిసైడైపోదాము. ఇక డేట్సు టైము అంత్. త ఏక్కడ ఏమి అన్నెదిష్ ఫిక్స్ అయిపోదాము ఊరికే ల్యాగ్ అయిపోతుంది వీకెండ్ లో ఉన్నా పోయిద్దాం అట్లా
సైతే ముందు ముం ముం ముందు టూ డేస్ నుంచే అంతా పెట్టుకున్నాము ప్లాన్ చేసుకున్నాము డ్రెస్లన్నీ
ఆ అదే అంతె ఇప్పుడు ఇంకా రెపటికంత ఏ ప్లేసెస్ ఏమి ఎన్ని డేస్ అన్ని ఫిక్స్ చేసేద్దాము గ్రూప్లో పోలింగ్ ఇచ్చేసి దాం తర్వాత మ ప్రస్ ప్రొసీడ్ అవుదాము
ఊమ్ మీకాలేజ్లో ఫ్రెండ్స్ అందరు బానే ఉంటారండి మీ తో
ఆ బాగుంటారు మనం కలిసిపోవాలి అంతే
ఆ అంతేలేండి ఎవరి వాళ్ళు ఉండాలి
ఎవరికి వాళ్ళు ఉంటారు కానీ ఇంకా మనము కొంచెం అట్లా కలిసిపోతే వాళ్ళు కలుస్తారు మనం సైలెంట్కుంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు ఊమ్ ఊమ్ ఇంకా సర్లే ట్రిప్పు ప్లాన్ చేసుకొని పోదాము
ఓకే అండి సరే అండి ఉమ్ సరే ఉమ్